హాయిరా ఆ ఇప్పుడు వినిపిస్తుంది నాకు ఆ
ఊ ఓకే చెప్పండి ఇంకా ఏం చేస్తున్నారు
ఏముంది ఏం లేదురా ఖాళీగానే ఉన్నా మీరేం చేస్తున్నారు
కాలి ఫ్రెష్ అవ్వాలిగా
అవునా
బాబు ఏంచేస్తుండు
బవా ఆ వస్త ఆ వస్తండు
మంచిగా ఆడుకుంటుండా తిన్నాడా ఏమన్నా
ఆ తినలేదురా
ఉ ఇంకేంటి హలో హలో హలో నలో ఆ అప్పుడంట సల్
ఆహ ఏం చేస్తున్నా్ సినిమాలు చూస్తావా నువ్వు
చూజత ప్రెజెంట్ అయితే ఏం సినిమాలు లేదు చూడాలి కానీ కేరళ టూ రిలీస్ అయింది కదా
ఆహా
ఎాటో చూడాలి
అ
మన్సా
నేను మనశంకర్రప్రసాద్
హ ఫుల్లు కావళి అది
అవునుస్ కానుడి
ఆ
ఫ్యామిలీ బాగుంటది
ఆ
యాక్టింగ్ కూడా బానే ఉంటాయి మంచిం ఎమోషన్స్ అన్ని ఉన్నాయి
ఆ అల్లున్నే ఎవడి పా హీరోగాడు పాత యన్నిదీసి పెట్టడం
ఆ అవునవును
ఆ పాతస్టోరీస్ అన్ని ఆ వెంకటేష్ గాడి ఎంట్రీ
ఆ వెంకటేష్ ది గూడ ఎంట్రీ బాగుంటది
హుమ్ కేరళ టు కూడా బాగుంది
కేరళ టు ఎవర్రా హీరో
హిరో వీళ్ళు మన సైడ్ వాళ్ళు కాదు వాళ్ళు ఇది మొత్తము అది కేరళ లో రియల్ స్టోరీ ఫస్ట్ కేరళ వన్ అయిపోయింది ఇంగ అన్ తర్వాత కి ఎళ్ళ టూ కేరళ వన్ ఎలా అంటే ఆ ఫ్చ్ అంటే ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు హాస్టల్ లో ఆ ముగ్గురు ఫ్రెండ్స్ అంటే ఇక వాళ్ళు ఒక అమ్మాయి ముస్లిం ఉంటది మొత్తం ముస్లిం సైడ్ కన్వర్ట్ చేయడము వాళ్ళ సైడ్ వాళ్ళకి ఇచ్చి లవ్ చేపిచ్చి మ్యారేజ్ చేయడం వాళ్ళని తీసుకెళ్లి అక్కడ చంపేయడము అట్ల ఆ స్టోరీ రీయల్ స్టోరీ ఇది
ఆహా రియల్ స్టో
హమ్ జీ
బాగుందంట సినిమా చూడాలి
హమ్ అవును బాగుంది
థియటర్ త ఎల్తావా రా
అల్ను ఫోన్ ఎ ఓన్లీ ఫోన్ లో డౌన్లోడ్ చేస్ కాాల ఫోన్లోనే జూడాలి అసలు థియేటర్కి వెళ్ళను థియేటర్లా మూవీస్ జూడాను నేను
ఆ ఏ మా అయిబమ్మ ము వీరుూల్స్ అవి ఇవి వచ్చేసరికి ఉమ్ మా ఆ మూవీ రూల్స్ వచ్చినాయి కదా ఇంకా అట్లా అసల డౌన్లోడ్ చూడడం ఆన్లైన్ లో చూసుాడం అంతే ఏం అ సినిమా తింటారు పోడ లేదు
అవును మొత్తం సల్ ఫోన్లోనే వస్తున్నాయి కదా జియో ఫైబర్లు వియిించుకొని అందులోనే డౌన్లోడ్ చేసుకొని అందులోనే చూస్తానారు ఏం సీరియల్ కవర్ చేసేవ్ ఈ రోజు
ఈ రోజు ఏం చూడలేరా
సరే
ఈ రోజు చూడ్లే ఈగ సా ఈవినింగ్ అయింది కదా ఇ వస్తాయి ఇక ఇప్పుడే
హ్మ్మ్ నైట్ే ఓన్లీ నేను ఏం చూ తక్కువ సీరియల్ లు ఇక్కడ ఏం చూస్తా చూడున్ ఏదన్నా సినిమాాల రిలీజస్ అయితేనే టైమ్ ఇక ఈ జ్యూసే అంత ఉంటందా టైమ్ నాకు ఉండదు ఎప్పుడో ఒకసారి హాలిడే ఉన్నప్పుడు సీరియస్ మూవీస్ చూడడము ఏం చేస్తుండు బాబు
బబా ఏం పల్లాతా
స్ీడికి ఏమేమి ఇస్తున్నాం
ఒక సారి లాగా ఇస్తున్నా
ఎట్లాకనా ఊగు తీనట్లేదా
ఇంకా చెయలేదు ఫ్రై చేయాలి ఉగ్గు అన్నిీ అప్పుడు కలిపి అన్నీ
అట్లా
చేయాలి
హ్మ్ ఆపిల్స్ క్యారెట్ ట్ ఎగ్ అట్ల తిన్పి
పేట్లే
హ్మ్ రోజుకోకటి తింపించు ఏది పడుతది ఒక్క ఒక్క చిన్న పీస్ ఆపిల్ ఉడకవేట్టు ఫస్ట్ అన్నమొండేటప్ ప్పుడే కట్ చేసి ఆ పొట్టు తీసేసి ఆపిల్ పొట్టు తీసేసి ఉగ్గు చేసేటప్ ప్పుడు అన్నం చేసేటప్పుడు అందులో కట్ చేసి అందులో ఏసేయి అందులో కలిపేసి తిన్పి అట్లా సెట్ అయిపోతుది లేపోతే క్యారెట్ బాగా మొత్తం మెత్తగావాలి బీట్రూట్ ఇప్పుడు ఎన్ని మంత్స్ సెవెన్త్ సెవెంత్ అయిపోయి కంప్లీట్ అపో ఏ మంత్ కదా పెట్టొచ్చు ఏం కాదు కొంచెం చిన్న చిన్న ముక్కలు బాగా ఉడక పెట్టేసి
హ్మ్ అదే దే మంత్ ఇంట్లో తినడో అని
ఒక స్పూన్ ఇగా ఎంత తింటర్ వాళ్ళు ఒకటి రెండు స్పూ న్లు అంతే ఎందుకంటే ఇక ఉగ్గు దాన్ తోటే సెర్లాక్ తోటే కద్ గదా
ఆ
పాల్ తాగుతాడు
అవునవును
అబాడుతుండా మంచిగా
అంబాద్తండ్రా అంటే ఇంకా అంబాడడం స్టార్ ర్ట్ చేయలే తండు అంబాడు ఆ ఇగ అంబాడ్తే ఇగ టది హ్మ్
ఆటూర్ కూడా పో టూరు కడ
ఆ ఆ ఒకే ఆ ఆ
మాట్లాడు ఎంటనా ముచ్చడ పెడుతుండగా మంచి ముచ్చడ పెడుతుండగా మన తర్వాత మాట్లాడుకుందాములే ఇంకేంటి
ఆ ఇంకా మ్మ్
వస్తానే మీకక్కడ
ఇల్లుల్య బాగుది ఇగ
ఆ అవును అది బాగుందంట
కామెడీ బావుదంట అది
ఏంటది ఏం
ఇల్లు ఇల్లాలు ప్రియే
ఆ అవునవును బావుందంట
హ్మ్ చూడాలి అది ట్రై చేయాలి
చూడు ఈ రోజు బావుందంట నేను కూడా చూడాలి సెవెన్ అయింది ఆల్రెడీ
హ్మ్ స్టార్ట్ అయితాయి ఇక సీరియల్లు ఇప్పటి నుంచి ఏ టైం వరకు టే టెన్ వరకా
ఈఅమ్మా ఆయన వస్తడు ఇగ చూడనీయడిక సీరియల్ చూడనీయరు న్యూస్ పెడతరు ఇగ మ్యాచ్ వస్తే మ్యాచ్లు చూస్తారు ఇగ మనకి రిమోట్ కూడా ఈయడు
సీరియల్ చూద్దానికి కుదరదు ఇగ ఏమైనా ఉంటే డే టైమ్ లోనే జియో ఫైబర్ ఉంది గా అయినా మీకు
అయింది గదా చూస్తే ఏదు తీస్ యష్ణ
అవునా
అ తెల్లలో చూస్త చూడ వ రాష్టట వస్త
ఆహా హాట్స్టార్ల్ వస్తేవా ఇంకెంత మరి ఏమి తిన్నారండి
డిన్నరు ఆల్గడ ఫైవ్ చేసిన
నల్గడ్డ ఫయం
రైస్ కడినా ట్రై చేసిన ఈ చిన్నోటి తోటి వీలు కాట్లే దడబ్బ దబ్బ చేద్దాంన్నా చాలా బట్
హ
ఏ రోజు ఫ వన్ డేస్ నాైస్ కడకి పెట్టంది ఇ అదయానంగా పెట్టాల స
అవునా
ఉ
గ ఫ్రై అనా ఇప్పుడు కూడా
ఈరోజు ఆపోట ఫయి
మాది కూడా ఆలుగడ్డనే ఈరోజు ఆలుగడ్డ టమాటా
అ
నాలుగడ్డ టమాటా అయింది అది ఏం బాేదు మొత్తం వాటర్ వాటర్ ఆలుగడ్డ వాటర్ వాట ఆల్కడ టమాటాంత ఇక ఏదో తినాలి అదా చేసుకున్నందుకు అ ఏమ ఇప్పుడేమో కాకంగా ఇస్తున్నారు అు
ఆ కరేక్
ఇప్పుడు కాకరికాయ ఆ కాకరికాయ ఎట్లా పోతుంది ఏమ ఉ వయిస్ బ్రేక్
తిన అండి నేను కూడా మార్నింగ్ కాకట్టే తిన అయి మార్నింగ్ కాకటే అండి లేగా మీ మ
జవుడుల ననా
మది మార్నింగ్ అయిపోయింది కాకరకా అల అల ఫైచ్చ
హ కడి
అకో సినిమా చూస్న్
అయిపో ఎందుక టెన్ మినిట్స్
ఆ సరే అండీ ఉంటున్న బాయ్ థ్యాంక్ యూ